బాగున్నరా
బాగున్నక్క మీరక్క
ఉమ్ బానే ఉన్నరా ఏం చేత్తన్నవ్
ఏముందక్క ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకెళ్ళాను
మళ్ళా బయటకు వచినవా ఇంతసేపు ఇంట్లో ప
లేదు ఫోన్ గిట్ల ఏమన్న వస్తే బయటకి వచ్చడే
అవునా ఎందు
అంటే ఇంట్లో మా అన్న వాళ్ళు గిట్ల పడుకుంటరు గదక్క
అందు
వాళ్ళకి ఇబ్బంది కావద్దని
మీ బావ ఏమో పాటలూ పెట్టుకొని మంచిగ తిరుగుతండు
మా బావ కేం పన్లేద్గాక్క
ఆ అవునురా ఊకే పని చేసుకుంటనే ఉంటాడు పాపం ఇయల పొద్దున కూడా చిట్టీలూ విన వాళ్ళు చి చిట్టులూ తీస్ చిట్టీల కాడ్న్నే ఉన్నాడు పాపం పొద్దట్నుంచి వాళ్ళతోనీ ఓరీ ఓరి అందరికి పిచ్చోడు అయిండు ఇయల
అంతే అక్క ఎవళ్ళున్న అదే పరిస్థితి మరి ఎక్కడ
ఇంక అక్క ఏం జేతున్నావ్ అక్క
ఓ వినబడతలేదారా నేను మాట్లాడేది
ఇనవడుతుంది
లేనిపోనారటం ఈయనకు ఎందుకు చెప్పు ఎవరికి లేని ఆరాటం
ఆ అంటే అంత ముందుకు అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసేది కాని ఇప్పుడు అధ్యక్షుడు లేనప్పుడు చేయొద్దా అని అంటర్ మల్ల
ఆ
అంత ముందు కూడా వేసేది అక్క ఎవళ్ళున్న అంతే ఇగ నేనున్న చెత్తనే ఉంటం ఎవళ్ళున్న చెత్తనే ఉంటాం గా అక్క అట్లా అనుకో ఇంకేం ఉందక్క ఇంకా రెండు నెల్లు అయితే పండుగే గా
ఇగ పండుగైతే ఇగ మల్లా ఈ చిట్టి ఆగేది ఉండదా
సరిగ్గా ఇనవడట్లే అక్క ఫోన్ దగ్గర వెట్టుకొని మాట్లాడక్క
ఇక రెండు నెల్లు అయితే ఇక షట్టిలు ముచ్చట అయిపోతదా అంటానా
అయిపోతుందా అంటే పండుగొన్న రోజులు ఉండదు మళ్ళ పండగ తరవాత ఏత్తర ఏయ్యారా మరి తెలియదు డబ్ బలు
అవును ఇప్పుడే ఇన్నిన్నీ గొడవలు అయి గింతగనం
పోయినసారి ఒక్కొక్కరు ఒకటెసారి రెండు వేల ఆడితే ఇయలేకపోయరు
ఆ ఆ
పోయిన సంవత్సరం రెండు వేలడిగింరు పోయినసారి
వాహనాల శబ్దమొత్తంది దూరంగా రా రా
ఇంతషేపూ ఒక్కటే పోయింది అక్క వాహనం కారు
అవు చే
పోయినా సంవత్సరంలా రెండు వేలు ఇచ్చిరూ లో
మంచిల్ల్దాగిన మంచిల్దగిన్రా హ్మ్
పోయిన సంవత్సరం రెండు వేలు ఏసీన్రక్కా
ఆ
రెండు వేల ఎత్తే ఇబ్బంది అయింది నాకే ఇబ్బంది అయింది ఒకటేసారి అడుగుతే
అవునా
అట్లానీ నేను ఇప్పుడని కాదు పోయిన సంవత్సరం కాక ముందు అంత ముందు సంవత్సరం అన్నా నేను చిట్టిలేద్దాం వీట్లో ఒకటేసారి డబ్బులియాలంటే ఇయాలెం ఏవ్వాలు
ఉహ్
అదే చెప్తే పోయి ఈ సంవత్సరం నుంచి ఎస్
అవునా
నేనే అన్నా చిట్టీలేతె చిట్టీలేతే ఎంతైనా సేఫ్ అయితద్ గ అక్క ఇప్పుడు రెండు వేలు అడుగకపోయినా మన్ వెయ్యి రూపాయల్ తీసుకుంటే అయిపోద్ది
ఆ ఇది ని ఐడియనా
అంటే నా ఐడియా అంటే అందరి ఐడియా గాని నాకు అట్లా అనిపించింది అప్పుడు
మ్ హు
మ డాడీ రెండు మా నాన్నగారిని రెండు వేయిలు అడిగితే ఇయ్యలేదు ఫస్ట్
అవునా
ఇట్లా ఒక రెండు మూడు రోజులు పని చేసినా ఏది కూలి పని
ఆ
ఇంట్లే అప్పుడు బండలేసాను ఇంటికి కొత్తింటికాడ
ఆ
ఎతె ఆ మూడు రోజులు అటుపోయిన పోయినందుకు ఫస్ట్ వేయ్యి రూపాలు ఇచ్చిండు ఇచ్చినంక బావ గారి కో ఫోన్ చేసి వెయ్యి రూపాయలే ఇస్తా నేను కలుపుకోర్రి అది ఇది అని చెప్పిండు
ఆా
ఇగ మళ్ళ బతిలాడంగా బతిలాడంగా ఇగ వెయ్యి రూపాయలు మళ్ళ ఇచ్చిండు
ఇగ నీ చిట్టి పైసలు గోళ అయిపోయింది కదా ఇగ కట్టేసినవ్ కదా ఇయ్యలా
అయిపోయింది
ఐదు వేల మూడోంద్దలు
ఐదు వేల మూడు వందలు కట్టేసిన అయిపోయింది ఇప్పుడేమీ ఏత్తుకోలే ఒక వెయ్యి రూపాయలే తికున్నా
ఎందుకు తీసుకున్నావ్ మళ్ళ వెయ్యి రూపాయలు
వెయ్యి రూపాయలు అంటే అయితే పొద్దుగల అన్న దగ్గరి నుంచి కొట్టించుకున్నా
ఆ
మా అన్న రుమ్ ల మా అన్న ద మా దగ్గర మీముండే దాంట్లే ఉంటాడు ఒకన్నా
ఆ
అయితే ఆ అన్న కూడా రేపు పన్నెండో తారీఖు చిట్టి ఉందట
మ్ హా
అయితే అన్నదాంట్ల ఉన్నాయే ఎంతా చిట్టి మందం ఉన్నాయ్ డబ్బులు
ఆహా
డబ్బులు కొట్టిత్తని క్యాష్ ఇత్త అని ఇచ్చినా అన్నకు
మ్ హు
ఇత్తంటే నాకు క్యాష్ ఏమొద్దు తమ్మీ మళ్ళీ చిట్టి కట్టాలి కదా మళ్ళీ ఆన్లైన్ ఏ చేపియ్యి అంటే సరే అని అన్న వెయ్యి రూపాలు కొట్టిండు బావ
ఆ
వెయ్యి రూపాలు కొడితే మళ్ళ ఆ అన్న కో
మరి ఆ అన్నకాడ నువ్వు ఎందుకు వెయ్యి రూపాయలు తీసుకున్నావ్
అంటే డబ్బులు నాదగ్గర దగర క్యా ఏమంటారు క్యాష్ ఉన్నాయ్ గానీ డబ్బులు అకౌంట్ లో లేవు
అ హ
అట్లలేక అన్న దగ్గర నుంచి కోట్టిచ్చుకున్నా
ఇప్పుడు ఈ చిట్టీలల్ల మళ్ళీఒక వెయ్యి కట్టాల్నా నువ్వు
వెయ్యి మళ్ళ ముడు నెల్లకు వెయ్యి కట్టొచక్క
ఆహా
ఇంట్రెస్ట్ ఎంత ఇరవై రూపాయలు పడుతది గంతే
మూడు నెల్లకు ఇరవై అంటే
అంటే ఐదు వేలు తీసుకున్నా గాని నాలుగు వేయిలు చి ఎవలు ఒక మావున్ స్ బావోళ్ళ మావుంటడు ఒక అన్న
ఆ తెలుసు అయినే
అన్నకు నాలుగు వేలు ఇచ్చిన నేను వెయ్యి రూపాయలు తీసుకున్నా
ఆహా మరి ఆయన కడతాడా మళ్లీ నువ్వే కట్టాల్సి వస్తదా
లేదు లేదు కడతాడక్క
ఆ
నమ్మకం ఉన్నది కాబట్టే ఇచ్చ
ఆ
అదే నమ్మకం లేనోళ్లకు ఎట్లితం
ఏమోరా ఏం పైసలు ఏం కదనా ఇట్లా కడతారు అట్లా ఇత్తుకుంటారు ఏ అ
కడతార ఎత్తుకుంటారంటే అవసరాల కోసమే కదా చిట్టీలు అనేది
ఇప్పుడు నీకు అట్లా క్యాష్ ఎంతన్నాయి పైసలు
వెయ్యి రూపాలు పదకొండు వందలు ఉనాయి
ఎంత కథం చేత్తవు
అయ్యో మా అంటే కథం అంటే అయిపోతు నాకు తెలిసి వచ్చా కదా
ఉం నీ దగ్గరనే పదకొండు వందలు పెట్టుకొని నన్న నన్ను రెండు వందలు ఉన్నాయా అక్కాను అడుగుతానవా
అయితే ఆన్లైన్ కావాలక్క అందుకనే వెయ్యి రూపాయలు కొట్టిండు ఫస్ట్
ఆ
వెయ్యి రూపాయలు అయితే రెండు వందలు మా అన్న పెయింది అంతల్ సేపే
ఆహా
అట్లా అడిగిన నేను నా దగ్గరరున్నాయి కానీ ఆన్లైన్ చేత్త అయిపోద్ కానీ
పండుకున్నారా వాళ్ళు
లేదక్క మా అన్న లేసిండు ఫ్రెష్ అప్ అయ్యి సిద్ధంగా ఉన్నాడు యుద్ధానికి పోతనికి
పనికి పోతాండా ఇప్పుడే
పోత నాలుగు గంటలకు పోతాడు
నాాలుగంలకు ఓతాడా
సరే నాలుగు గంటల కాదు మా బావ నాలుగు గంటలకు పోతడు మా బావా లే మా బావ స్నానంకి వెళ్ళిండు
ఆహా
మా అన్న ఆరు గంటలకు ఎళ్తాడు
మరి రాత్రంతా నువ్వు ఒక్కనివేనా
లేదు పొద్దుగాల పోతాడు మొత్తం నలుగురము మీ మేము రూమ్ ల నుండేది
ఆ
పొద్దుగాల్ల ఎనిమిది గళ్లకు ఒక అన్న పోతాడు
ఆ
ఆ అన్న ఏడు గంటలకి వతడు సాయంత్రం
ఆహా ఒకరి పోతే ఒకరు అత్తరు ఇగ
ఇద్దరు పోతే ఒకళ వస్తరు ఒకళ పోతే ఇద్దరు ఉంటారు
అవునా
ఆ అవునక్క
అందరూ మంచిగా మాట్లాడుతరా మరి
ఏ మంచిగా ఉంటారు అక్క మా బావ మా అన్న క్లోజ్గా ఉంటారు అన్న కూడా మంచిగా ఉన్నాడుక్క
అవునా
ఉమ్ అవునక్కా
కుక్కలు ఒక్కటే ఓర్తాన్ని రా ఎందుకు ఓరుతన్నయ్య ఏమో నాకు ఈ భయమే అయితాంది సంట
ఇంటెనక కూసున్నవాకా
ఇంటెకా కూర్చున్నా కాని ఇంటి ముందు ఓర్తాతానే అవి
అవునా
అమ్మా బొమ్మలియవా అని అడుగుతాంధి పాపోచ్చీ
బొమ్మలా
ఉం
బావ గారు లేరా ఇంట్లో
ఉం బాగా చూసుకుంటారు ఇద్దరు ఇడిసి పెట్టి వచ్చినం
ఉం మంచి పని చేసా
ఉం కానీ చిన్నోడే ఎడుత్తా వుండు
చిన్న బబాయ్యాల కాక్కటిటీకాసి
ఆ మళ్ళా ఇరవై ఎనిమిది రోజులకే మళ్ళా మూడు ఉన్నాయిరా ఒటి కూడా కాదు మూడు
ఉం ఉం
ఉం అవును
త అట్తనేక్క పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మరి
అవునుగాని మొన్నటి దాకా అటు గుళ్ళు తిరిగి వచ్చినమా ఎండాకాలంలో మ మొన్న వడ దెబ్బ తిన్నదా హా హాస్పిటల్ తిరిగి తిరిగి జరం ఎట్టోచిందో తెలిసిగా నీకు ఇగ ఇప్పుడు మళ్ళా ఆ మొన్న రక్తం లేదని అన్నాడు దాని సిరప్ ఏది వేయలేదు ఇంతవరకు బాగా అది పోయిన వళ్లేదు మళ్ళీప్పుడు టీకా జరం ఏం చేయాలిగ అసలుకు మనిషి కోలుకునే లోపే దెబ్బ పడితే ఎవరికైనా ఎట్లుంటది చెప్పు ఉమ్ నేనే టైంకి వేపియలేదు కదా ఇంకా లేట్ అయితాంది కదా అని ఏపిచ్చిన వచ్చే బుధవారం మళ్లా పాపకు టీకా
పాపకు సంవత్సరం నరే
ఆ సంవత్సరంన్నర టీకా ఎల్లుండి వచ్చే బుధవారం
ఇంకా రాలే కదా సంవత్సరంన్నర పాపది
రెండు సంవత్సరాలు అయింది
ఆ ఓకే ఓకే సరే సరే
ఉం సరే రా మరి బుడ్డోడు ఎడుతాండు
ఆ సరే అక్క